చెప్ చెప్పండి
హాయండి ఏం చేస్తున్నారు
ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే వంట చెస్తున్నా మీరు
నేను ఖాళీయే అండి
అవునా తిన్నారా
తిన్ తిన్ తిన్నామండి మధ్యానం
ఇప్పుడు
ఇప్పుడు తిన్లేదు ఇంకా
అవునా టీ తాగార మరి
హా తాగాను
హు ఇంకేం చేస్తున్నారండి మరి
ఏం లేదండి ఖాళీయే
ఆ లేదు ఫుల్ ఎండ కొట్టింది
ఉహు
మాకు నిన్న చాలా పడింది వర్షం
మాకు నిన్న నైట్ జస్ట్ కొంచెం లైట్ గా, అట్లా పడిపోయింది నైట్.
మాకు మొన్న ఈవినింగ్ స్టార్ట్ అయింది నిన్న ఆఫ్టర్నూన్ వరకు కోడు. తూనే ఉంది
ఓహో మాకు ఇప్పుడు కొంచెం ఎండగానే ఉంది కాని ఉరుముతుంది చాలా.
అవునా మాకు కొంచెం ఇప్పుడే క్లౌడీ క్లౌడీ గా ఉంది మార్నింగ్ నుంచి ఫుల్ ఎండ కొట్టింది
ఆహా మాకు ఎండ ఇవాళ కొంచెం నార్మల్గానే ఉండే
అవునా
మాకు కూడా మబ్బు వస్తది అనుకుంటా ఇప్పుడు స్లో స్లోగా
ఆహా ఇంకా ఏం చేస్తున్నారు మరి
ఏం లేదు ఖాళీయే బోరు కొడుతుంది
మేము ఊరికెళ్ళాలనుకుంటున్నాం రేపు
ఏ ఊరికి
ఆ కరీంనగర్ కి వెళ్ళాలని అనుకుంటున్నాం
ఎందుకు
ఏం లేదు పని ఉంది కొంచెం షాపింగ్ చేయడం ఉంది
షాపింగ్ కోసం కరీంనగర్ వరక
ఆ అవును
మ్మ్ హ్మ్
మ్మ్ ఇంకా మీరు ఏం చేస్తున్నారు
లేదు కానీ మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా ఊరికి
మీరొస్తే తీసుకెళ్తాం మిమ్మల్ని
మా మమ్మీని అడగండి
మీ మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు
మా మమ్మీ అత్తమ్మవి నైటీస్ ఉంటే కుడుతుంది
అవునా ఇంకా ఇంకా ఇంట్లో ఎవరెవరు ఉంటారండి
నేను ఇద్దరమే ఉంటాము అన్నయ్య స్టడీస్ కోసం వేరే ఊర్లో ఉంటారు డాడీ జాబ్ కోసం వేరే ఊర్లో ఉంటారు
అవునా
ఆ
ఆహా
వినిపిస్తుందా అరు మేడం
ఆ ఇనిపిస్తుందండి
ఆ
వర్షం పడుతుందా ఇప్పుడు
పడట్లేదు కానీ ఉరుముతుంది అంతే
అవునా
ఆ
ఏం కరి చేేశారు మరి మమ్మీ ఈరోజు
ఇవాళ టొమాటో
టొమాటో మాది బిండకాయ
మ్మ్ హ్మ్
మ్మ్
రేపు ఊరికి నువ్వు ఒకదానివేనా చెల్లి కూడా వస్తదా
లేదు చెల్లి రాదు అనుకుంటా నేను ఒక్కదాన్నే వెళ్లాల్సి వస్తది కావచ్చు తెలియ దు
ఒక్కదానివే ఎట్లెల్తావు
రేపు అన్నా లేదంటే మేబి ఇంకో టూ డేస్ ఆగి వెళ్తా చెల్లి కోసం అయితే చెల్లి వస్తానంటే చెల్లి రానుంటే ఒక్కదాన్ని వెళ్ళిపోతా
ఆహ
ఉం ఓ చాలానే ఉరుముతుంది కదా
ఇప్పుడే స్టార్ట్ అయింది ఒక ఫైవ్ మినిట్స్ ముందు
అవునా
హా
ఓహో ఇంకా ఏం చేస్తున్నారు మీ రిజల్ట్ వచ్చిందా
రాలేదు మొన్న ఐసెట్ రాస్తున్నా కదా అక్కడ కరీంనగర్ లో
ఆ ఆ
దానిది కీ పేపర్ వచ్చింది కీ పేపర్ లో చూసుకున్న మార్క్స్
అవునా ఎన్ని మార్క్స్ వచ్చాయి
సెవెంటీ ఎయిట్
ఆహా ఇప్పుడు మీరు జాబ్ కు అప్లికేషన్ పెడుతున్నారా
ఇప్పుడు ఇంకేం పెట్టలేదు కానీ పెట్టాలి అనుకుంటున్నా
అవునా అదే టీచర్ ఈ పడ్డయి కదా సో పెడుతున్నారా అని అడుగుతున్నా
పెడదామని చూస్తున్నా కానీ చూడాలి అన్నయ్య ఏమంటాడో
ఆ శాలరీ తక్కువ కదా కొంచం మరి ఆలోచిస్తున్నారా అని
దేనికి తక్కువ కూలర్ వైర్ ఆ కూలర్ వైర్ అంతే కాదు ఇంకా వేరే పోస్ట్ లు వచ్చినాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని ఇంకా ఎస్ఎస్సి దాంట్లో
ఎస్ఎస్సి దానిలో పెట్టండి అరబ్బీ పెడితే అయిపోవు కదండీ
అ ఆర్ఆర్బిలో పెడదామని అనుకున్నా కానీ ఎందుకు ఆగిపోయినో గుర్తులేదు
అవునా యాక్చువల్ గా పెడితే బాగుండు మీరు ఆర్ ఆర్ బీలో
పెట్టాల్సినప్పుడు అనుకున్నా పెడదామని కానీ
ఆ
అప్పుడు అన్నయ ఎందుకు అది వద్దు చదువుతున్నవ్ కా స్టడీస్ కంటిన్యూ చేయ్యని ఆపేసిండు
అవునా
ఇప్పుడు వీటికయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి ఇంకా ఎస్ఎస్సి దాంట్లో సాలరీస్ కూడా మంచి మంచి ఉన్నాయి
అవునవును ఇగ చూసాను నీ కూడా నేను కూడా పెడుతున్నా సో అందుకేనే అడుగుతున్నా మిమ్మల్ని
పెట్టండి పెట్టండి
ఆ నాది ఇప్పుడు ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉంది నేను అప్లికేషన్ పెట్టాను ఆల్రెడీ
ఎప్పుడుందితా
మధ్యాహ్న హాచి మండే ఉందండి
ఆహా ఎ ఎక్కడ సెంటర్ ఎక్కడ పడింది
సెంటర్ వచ్చేసి ఇక్కడ మనక్ పల్లి దగ్గరలోనే దగ్గరలోనే కొంచెం
ఆహా
నాకు మండే రోజు ఎగ్జామ్ ఉంది మార్నింగ్ సెవెన్ మేము ఫోర్ థర్టీకే వెళ్ళాలి ఇక్కడ నుండి
హ
ఫోర్ థర్టీకి వెళ్తే అక్కడికి వెళ్ళే లోపు సెవెన్ అయిపోద్ది సెవెన్ థర్టీకి అడ రిపోర్టింగ్ టైమ్ అంట
అంత ఫాస్
ఆ మార్నింగ్ షిఫ్ట్ పడ్డది నాకు ఎగ్జామ్
అయినా కూడా మరీ సెవెన్ థర్టీ అ నైన్ వరకు అంటే
ఎగ్జామ్ ఎగ్జామ్ నైన్ కి రిపోర్టింగ్ టైమ్ వచ్చేసి సెవెన్ థర్టీకి
అదేమ అన్నట్టు నైన్త్ ఎగ్జామ్ ఉంటే సెవెన్ థర్టీ కు అక్కడేం చేస్తారు
సెవెన్ థర్టీకి లోపలికి పంపించేస్తారు మనల్ని
అంటే రెండు గంటలు మీరు ఏం చేస్తారు లోపట
చెకింగ్ ఉంటది సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటది అంటా
ఓహో
ఆధార్ ఆన్ అనలైజ్మెంట్ అంతా టోటల్ కంప్లీట్ అయిపోయేసరికి వన్ అవర్ టైం పడుతుందంట ఎయిట్ థర్టీకి గేట్స్ క్లోజ్ చేస్తారంట
ఆహా
ఎందుకైనా మంచిది మనం కొంచెం ముందు పోయి ఉంటే అయ్యిపోది కదా అనేసి బెటర్ కదా అట్లా అందుకనే ఈ నుంచి మేము ఫోర్ కి బయలుదేరాలి మార్నింగ్
ఎవరెవరు వెళ్తారు
నేను మా చెల్లి
మీ చెల్లి ఇక్కడికి వస్తాన్నది కదా సండే ఇక్కడికే
లేదు లేదు రాదు ఈసారి ఎందుకంటే నాకు ఎగ్జామ్ ఉంది కాబట్టి టి నాతో పాటు వస్తుంది
నాకు ఇందాక మధ్యాహ్నం కాల్ చేసినప్పుడు చెప్పింది ఆ సండే రోజు అక్కడ టెన్ డేస్ కదా నేను పెద్దమ్మ వద్దాం అనుకుంటున్నాం అన్ని
ఒకవేళ వస్తే వస్తారు సండే కదా నాకు మండే ఎగ జామ్ ఆక్చువలీ
హ
ఆ వాళ్ళు మార్నింగ్ వచ్చేసి రిటర్న్ ఈవనింగ్ వచ్చేస్తారు కదా ఉమ్ అందుకనే సో వీళ్ళు వస్తే ఒకవేళ ఆ టైం కలా వచ్చేతారు
ఉహు
ఆ
నాకు కన్ఫర్మ్ ఏం చెప్పలేదు ఒక్కవేళ వస్తే నేను వస్తా లేకపోతే డాడీ వస్తారు పెద్దమ్మ తోటి అని చెప్పింది
అంతే ఎందుకంటే నాకు యెలుండే ఎగ్జామ్ ఉంది మండేనే ఎగ్జామ్ ఉంది కాబట్టి తను రావాలి నా నాతోని కంపల్సరీ
ఆ ప్రిపేర్ అయినావా మరి
యా ప్రిపేర్ అవుతున్నా రేపటి నుంచి మార్నింగ్ లేసి చదవాలిగా
అబ్బో డే అంతా చదువుతే సరిపోతది కదా మర్నింగ్ లేసి చదవాలా
డే అంత చదువకపోయినా
కూలర్ బంజేయ్మన్నవ్ కదాని
మార్నింగ్ ఒక వన్ అవర్ చదువుకుంటే అయిపోతది కదా అందుకనేసి మార్నింగ్ ఒక వన్ అవర్ అంతే
ఓకే ఓకే
దానిలో పెద్దగా ప్రీపే అదే అదే దానిలో పెద్ద ప్రిపేర్ అవ్వడం ఏం లేదు అన్ని చూసుకోవడమే అంతే
హ
ఉమ్ బాగా పెద్దగా
గూగుల్లో లో మాక్ టెస్ట్ పేపర్స్ వస్తాయి అవి ట్రై చెయి
ఆల్రెడీ నా దగ్గర బుక్ ఉంది దానిలో ఉన్నాయి టెస్ట్ పేపర్స్ అన్ని
ఆహా ఇందులో చేస్తే మనకు డైరెక్ట్ మార్క్స్ వచ్చేస్తాయి ఎండ్ లో
అంతేనా ఓకే గూగుల్లో ఏమని సెర్చ్ చేయాలి
ఆర్ఆర్బి తెలంగాణ మాక్ మాక్ టెస్ట్ పేపర్స్ అని సెర్చ్ చేసేది నేను కూడా ఈవినింగ్ వరకు కొన్ని సర్ వచ్చేసి షేర్ చేస్తా లింక్స్
ఆ ఓకే ఇంకా ఏం చేస్తుంది మమ్మీ
ఏం లేదు ఇప్పుడే అయిపోయింది కుట్టడం బయటికి వచ్చింది గాలి వస్తుందని
ఆ వర్షం పడుతుందా
లేదు ఇంకా ఉరుముతుంది అంతే
అంతేనా
వర్షం నైట్ వరకు పడుతది అనుకుంట ఒకవేళ పడితే
అవునా
హ
సరే అండి ఉంటున్నా ఇక
సరే బాయ్